హలో
ఆహా అండి వినిపిస్తున్ద అండి హలో
ఇప్పుడు మీకీ
ఆ వినిపిస్తుందన్డి కొంచెం ఆ వాయిస్ స్లోగా వస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడ్తార ఆ హలో
ఆ మా వాఇస్సు బాగొస్తుంది కదండి
ఆ ఇప్పుడు బా వినిపిస్తుందండి
కొంచెం నెట్వర్క్ ప్రబ్లమ్ అంటే అట్లొస్తాదిలెండి
అవునా
ఆ
ఏవండీ తిన్నారా అండి
లేదండి తినాలి ఇప్పుడు మీరు తిన్నారాండి
లేదండి ఇంకా తినలేదు తినాలి
రిటైర్లు అయిండు కదండి
ఆ తిన్నామండి అదే మా అమ్మ వేడి వేడిగా బిర్యానీ చేసారు తినాలండి ఇప్పుడు
అవునా అబ్బో వావ్ మాక్ కూడా కొంచం పంపియోచ్ కదా అండి
పంపిస్తామండి మీరు ఎక్కడ లాంగ్ గా ఉన్నారు దూరంగా ఉన్నారు కదా దగ్గర ఉంటే పంపిస్ టండి కంపల్సరీగా మీక్ కూడా
హ్మ్ కదండి రావడానికి కుదరదు
అవునండి
హ్మ్ బిర్యాన్ మటన్ బిర్యాన చికెన్ బిర్యనా అండి
చికెన్ బిర్యానీ అండి మటన్ నాకు నచ్చదు అందుకే మా మమ్మీ ఎప్పుడుూ మట్ మటన్ చెయరు ఎక్కువగా
మటన్ బాగుంటది కదండి మటన్ అంటే చాలా ఇష్టమ్ అండి నాకు
అవును అది రేట్ కూడా చాలా ఎక్కువ కదండి
అ
హలో
చాలా ఎక్కువే ఉంటదండి రేటు పైన మనం రేటు చూడకూడదు కదన్డి మంచి టేస్ట్ బా తె మంచి బలం కదా మటన్ తింటే బావుంటది
అవునండి బట్ ఆ బలం అంటారు కానీ నాకు దాని స్మెలె నచ్చదు అసలు ఏదో య్ గలీస్ స్మెల్ లాగా అన్ చూస్తనే తినబుద్దే కాద్ నాకింకా
వేడికమండి వేడి చేస్తాది
హ్మ్ బట్ చికెన్ కూడా వేడి చేేస్తది కానీ ఏమో చికెన్ అంటేనే ఇష్టం నాకు మటన్ కన్నా మళ్ళీ ఫిష్ కూడా ఇష్టమే నాకు మీక్ తింటరా ఫిష్
ఆ ఫిష్ తింటానండి అవి ఇంట్లో చేసుకోవాలంటే నాకు బోర్ కొడతాయి చానా స్మెల్ వస్తది కదండి ఇల్లాంత
బట్ తినడం అయితే ఇష్టం కానీ చేయరు మాత్రం చేయరు కదా మీరు
ఆ తినడం అయితే ఇష్టమండి స్మెల్ వస్తది తెచ్చుకోడానికి మన తొప్పదంతే అండి
ఆ అది స్మెల్ వస్తుంది కదా అనేసి నచ్చదు చేసుకోవడానికి బట్ ఇష్టం తినడానికయితే
ఉ మా క్క వాళ్ళు ఉన్నారండి ఎప్పుడైనా వాళ్ళు ఫిష్ ఫ్రై చేసి పంపిస్తారు
ఉహు
ఉ అప్పుడు ఎప్పుడైనా తింటాను అంతే అండి నేనైతే ఇంట్లోకి తెచ్చుకొని చేసుకోనండి
అవునా అండి
ఉ
బయట మనం ఇంట్లో చేసిన దానికన్నా బయట బాగా చేస్తారు కదండి అవి న
అంటే ఆయిలంతా బావుండదులేండి ఉ కదండి ఎన్ని రోజులైనా వాళ్ళు ఒకే ఆయిలే వాడుతుంటారు
అవు అండి ఏదైనా షాప్ కి ఐతే చికెన్ పొకాడాకి అదే వాడతారు ఫిష్ ఫ్రై చేయనికి అదే వాడ్ తరు అది చాలా డేస్ నుంచి వాడుతుంటారు అనమాట
అవును మిరపకాయ బజ్జీ ని కూడా అవే వాడతారండి
ఆ అదే అండి అదే వాడుతూ ఉంటారు దాన్ని మళ్ళీ అయిపోయేటప్పుడు ఇంక అది ఇంకోదాని మీద యాడ్ చేస్ ర దనమాట దాన్ని మాత్రం పడేసి కొత్త ఆయిలు మాత్రం యూస్ చేయరు
అవునండి అవి తను బయటవన్నీ బయట ఫుడ్డు తినకూడదండి
అవునండి
మీరు ఫ్రూట్స్ని ని తింటారండి ఫ్రూట్స్మనా తింటార బాగా ఫ్రూట్స్ పండ్లు
ఫ్రూట్సా ఆ పండ్లు తింటానండి నేను అన్ని తింటాను బాగా ఆపిల్స్ తింటాను దానిమ పండు తింటాను నెర్రెడు పళ్లు తింటాను మ్యాంగోస్ బా తింటాను
అయినా మీ ఏరియాలో అక్కడ బాగా దొరుకుతాయిలండి నేరెడు పండ్లు
అవునండి ఇక్క కొంచెం తక్కువే కానీ మా నాన్న ఎక్కడికైనా పనికి పోయినప్పుడు అప్పుడు తీసుకొస్తారనమాట
ఏం చేస్తారండి మీ నాన్న
మా నాన్న కరెంట్ పని చేస్తారండి అంక అప్పుడు పని మీద పోయినప్పుడు తీసుకొస్తారండి
మేము పన్నంక ఎస్తారండి
మ మమ్మీ ఏం చేయరండి మన తలకాయ తింటా ఉంటారనమాట
ఉహు అదే వర్కా
ఆ ఆ అవును అదే వర్కండి
ఉ
పాపం ఇంట్లో పని చేసేకే టైం అయిపోతుందనమాట మా అమ్మకి చాలా పండ్లు ఉంటాయి కదండి ఇంట్లోనే ఇంకా మా నాన్న కూడా నచ్చదు అనమాట
మీరు కూడా కొంచెం చేస్తుంటే అమ్మకు కొంచెం హెల్ప్ గా ఉంట్ టది అండి
నేను ప్రత్ ఈ రోజు ఇంట్లో ఉండను కదండి మా అమ్మనే ఉంటారు కదా అందుకే అమ్మనే చూసుకుంటారు అనమాట నేను కువ ఏం చేయను
మంచి కారం మే అమ్మ బా చేసుకోండి వారం కారం
మీర్ నాన్ వెజ్ బాగా చేస్తారు ఏంటండి
మీరేం చేస్తారండి చదువుకుంటున్నార
లేదండి చదువు అయిపోయింది ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉన్నానండి ఏం చేయట్లేదండి నేను కూడా
ఓహో ఊహు
బాబు ఏం చదువుతున్నాడండి
బాబ ఎయిత్ క్లాస్ అండి
ఆ ఎయిత్ క్లాస అండి అయితే మీకు పెద్ద బాబునే ఉన్నాడు బట్ మీ వాయిస్ వింటుంటే మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు
ఓ అలా ఎందుకుంటుందండి బాబు ఎయిత్ క్లాస్ అంటే నాకు కూడా ఫార్టీ ఇయర్స్ ఉంటాయండి
అదే అండి బట్ మీ వాయిస్ అట్ల అనిపిచట్లేదండి మీరు చిన్న పిల్లలానే మాట్లాడుతున్నారు కాలేజ్ స్టూడెంట్ లాగానే మాట్లాడు తున్నారు
నేను అట్లనే కనిపిస్తానండి కొంతమంది జనాలు అంటారు
కింత పెద్ద బాబు ఉన్నారా అని షాక్ అవుతారు కదా అందరు
తారు మీరు ఇంకా ఇంతే ఉన్నారు మీకు ఇంత పెద్ద బాబు ఉన్నార అంటారు నకే మీకు పిల్లలు అవ్వలేదా ఇంకా పిల్లలు లేదా అండి మీకు అంటారండి కొంతమంది అయితే
అయ్యో నిజమా అండి
నేను కొంచం హైట్ తక్కువ ఉంటానండి అందుకని అట్లా అనుకుంటారు అంతే అండి నన్ హైట్ ఉండనండి నేను
అవునవును చూసా అండి నేను కూడ మీరు పొట్టిగా ఉన్నారు నాకన్నా కూడా పొట్టిగానే ఉన్నారు మీరు రె చూసాను కదా
ఊ మీరు బాగుంటారులేండి హైట్గా బాగుంటారు నేను హైట్ తక్కువ ఉన్నానండి
ఆ అండి
ఊ మా బాబు హైట్ ఉన్నారండి మా అబ్బాయి హైట్ ఉంటారు
ఉ
ఊ ఇంకా నేనే హైట్ తక్కువండి
అదే అండి మీ అబ్బాయి మీ మాట బాగా వింటారని చెప్పారు కదా
చాలా బాగా వింటారండి చెప్పిన మాట బాగా వింటారు ఇంట్లో
అవునా నాకైతే తమ్ముడు ఉన్నాడు డు అస్సలు అండి ఒక మాట కూడా వినడు మా అమ్మ చెప్పిన మాట ఆ ఎప్పుడు ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూనే ఉంటాడు మా అమ్మకేమో కోపం వస్తది
అవును
ఆ తిడుతున్న కూడా వాడు అంటడు నాకు సిగ్గు లేదు ఏం లేదు ఏం చేస్తావు చేసుకో అంటడండి బాబు బాగా
తమ్ముడా అండి
ఆ అండి అవునండి మా తమ్ముడు
ఊ
వాడు కూడా పర్సనాలిటీ బాగు ఉంటడండి నా కన్నా హైట్ వెయిట్ బాగు ఉంటడనమాట తను కూడా ఎయి స్టాండర్డే ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదుతున్నాడు అస్సలు ఒక మాట వినడండి మా అమ్మ చెప్పిన మాట బలెత్తండి బాబోయ్
అలా ఉండకుడుదు కదండి అబ్బాయన్నాక
ఎందుకు ఏం కాదండి చిన్నపిల్ల్లోడు కదా ఇంకా సరదా సరదాగా ఉంటాడన్మాట
ఎం చిన్న పిల్లోడండి చెప్పిన మాట బాగా వినాలి అమ్మకు బాగ్ అన్ని ఏమన్ తెచ్చియమంటే బయట్ పోయి తెచ్చి ఇవ్వాలి ఉమ్ అన్నీ చెయ్యాలి కదా అండి
అది చేస్తాడండి బట్ మళ్ళీ అతి కూడా అండి బాగా సతాఇస్తున్నడన్మాట ఒక మాట వినడు ఆ కొ గిచ్చడము అట్లా ఇది అనడము వచ్చి ఎక్స్ప్రెషన్స్ చ్చి అ ఈ అనడం అలాంటింతే చేస్తున్నాడన్మాట మా తమ్ముడు
ఫోన్ తగ్గిమని చెప్పండి ఫోన్ తగ్గించి బాగ్ చదువుకోమని చెప్పండి ఎందుకంటే నువ్ ఇప్పుడు చెప్తే కదా టెంత్ కుండేది
చెప్తా అండి నేను మా వ మా మమ్మీనే అండి మన చెడగొట్టిండేది ఎప్పుడు ఫోన్ ఇస్తది ఆమెల్ పోతది బయట వర్కుకి
అ ఇంగా వాడు ఫోన్ బాగా అలవాటు పడిపోయాడన్మాట
అవునండి ఆమెకి ఫోన్ ఉండకూడదండి ఆ అబ్బాయి ఫోన్కల్ వాట్ పడ్తే మంచిది కాదు కదండి
అవునండి అది కూడా నిజం ఆ అండి చెప్తానండి అదే
ఎంటండి
మీర్ తిన్లేదు కదా ఇంకా
ఏమండి
మీర్ ఇంకా తిన్లేదు కదండి
ఇంకా తిన్లేదండి తినాలి తినాలండి ఇప్పుడు ఉ
సేసేయండి ఇంక టైమ్ అయితుంది కదా ఇప్పుడికే లేట్ అయిపోయింది ఇంకా భోజనం టైం అయింది కదా తినాలి కదా అక్క మీర్ కూడా
అవునండి తినాలి ఇంకా తిని కాసేపు పడుకోవడమే అండి
అంతె లెండి ఇంక ఎండకి ఏం పని ఉంటది ఇంకా మనకి బయటక్ పోతే అసల్ చాలా ఎండలు ఉ న్నాయి ఇంట్లోనే పడుకోవడం బెట్ర్ అన్మాట
ఉమ్ ఇంకా బట్టల్ ఉతికినమా బట్టల్ లేప్కొని కొంచేపు తినేసి పడుకోడమండి ఇంకేం పనేం లేదు మీరు అండి తిని పడుకోవడమేనా ఇంకా
ఆ అంతే అండి తినిగి పడుకోవడమే అండి ఇంకా నాకు కూడా ఏం పనిలేదు ఇప్పుడైతే ప్రజెంట్
హు
ఉమ్
పడుకోని రెస్ట్ తీసుకోండి బాగా
ఆ అండి తీసుకోవాలండి ఏమో అండి టైంక్ బాగా నిద్రొ మార్నింగ్ టిఫిన్ చేయగన చేసినప్పుడే నిద్రోస్తుండే అన్మాట పడుకుందాం అనుకున్నా తర్వాత నిద్ర ఎళ్ళిపోయిందన్మాట
నిద్రొచ్చినప్పుడే పడుకోవాలండి మళ్ళీ కొంచేసేపు అలా ఫోన్ చూసామంటే నిద్రేళ్ళిపోతది మళ్ళీ మనం ట్రై చేసినా రాదండి నిద్ర
అవునండి అది కూడా నిజమే ఒక్సారి నిద్రోచ్చినప్పుడే పడుకోవాలిన్నమాట కాసేపు తర్వాత పడుకుందాం ఇప్పుడే ఎందుకు పడుకుందం అనుకున్నామా ఇంకెళ్ళిపోతదన్మాట
ఆ ఈ టైమ్కి ఎందుకు అనుకుంటాము ఎల్లిపోతది మళ్ళీ రాదది
అదే అండి నైట్ పన్నెండు, వంటి గంట అయిన కూడా నిద్దర్రాదనమాట ఇంకప్పుడు అప్పుడు అనిపిస్తది నిద్రోశుంటే పడుకుంటే అయిపోతుండే కదరా అనేసి
కళ్ళు ఇలా మూత పడినప్పుడే పడుకోవాలండి అలానే పడుకోండి మన్ చి నిద్రూండాలి టైం కి తినాలి బాగుండాలండి మన హెల్త్ బాగుండాలి కదండి ఫస్ట్
అవునండి మీరు కూడ బాగా టైమ్ టు టైమ్ ఫుడ్ తిని పడుకుంటారా అండి ఫస్ట్
మేం టైం టు టైమ్ తింటామండి కొద్దిగనే తింటానండి ఎక్కువ తినను నేను కొద్దిగనే టైమ్ టు టైం తింట కాఫీ బాగా తాగుతారండి నేను
కాఫీ తక్కువ తాగాలండి ఫుడ్ బా తినాలన్నమాట కాఫీ ఎక్కువ తాక్కుడదన్నమాట హెల్త్ కి మంచిది కాదు
తల నొప్పిస్తుంటదండి అట్ల ఇ కాఫీ తాగితే కొంచెం తగ్గిందనిపిస్తాది
ఉమ్
బాగ తాగుతాన అండి
అది మీరు బాగ అలవాటు పడిపోయారు కాబట్టి ఇంకా దానికి అందుకు మీకలానే అనిపిస్తదన్నమాట
అవునా అండి ఎప్పుడన్నా కలిసినప్పుడు మీ ఇంటికొస్తే కాఫీ ఇచ్చేయండి ఫస్ట్ మాకి
ఆ సరే అండి పట్టిస్తామండి ఖచ్చితంగా టీ పెడతాను కావాలంటె మీకోసం
వద్దులేండి స్ట్రాంగ్ కాఫీ ఇస్తే చాలండి మాకి కాఫీ అంటేనే ఇష్ టం టీ ఎక్కువ తాగమండి మేము
అవునా సరే అండి మరి
ఓకె బాయండి
అ